హాయిరా
హాయ అక్క ఏంటి మర్చిపోయా ఫోన్ చేయట్లేదు నాకు
ఎంలేరా కాలినే
మరే ఏంటి బిజీ బిజి
పిల్లలతో ఉంటున్నా కదరా అందుకని
కాదక్క బ్ ఇప్పుడు అప్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావు అనుకుంటున్నా ఏంది ఎ వెళ్లేలేదా
వెళ్ళలేదురా
మరి హాలిడేస్గా పిల్లలకి
హాలిడేస్ ఇదే గానీ అక్కడ మస్త్ ఎండ ఉంటది రా ఇస్క దగ్గర కదా
అయ్యో అవును మా దగ్గర కూడా ఫుల్ల్ ఎండలు వా మొన్న ఒక టెన్ డేస్ అయింది అక్క స్టార్ట్ అయ్యి అసలు తటుకోళ పోతున్నాంబో ఫుల్ ఎండలు
అయ్యో
అవును ఏం కర్రీ
గాడ్చిక్కుడు కాయరా
ఓకే ఇంకెంటక్కా సంగతులు చాల్ రోల్ అయింది మనం మాట్లాడుకొని
అవును అమ్మ వాళ్ళంటికి వెళ్దాం అనుకు కుంటున్నా గాని అక్కడ బాగా ఇసుక దగ్గర గోదావరి దగ్గర కదా
అంటే మీకు పక్కనే ఉంటద అక్క దూరంగా
పక్కనేేరా
ఓకే ఆ వాటర్ ఉంటాయా అక్క
వన్ కలోమిటర్ కూడాడ ఉండదు
బా మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చుగా వాటర్ లో
అవును
పుల్లు కుండా అంటే ఇప్పుడు ఉండవు కదా
ఇప్పుడు వాటర్ ఉండవరా చాలా తక్కువ ఉంటాయి కానీ మొత్తం ఇసుక కదా అక్కడ వేడికి పిల్లలు ఉండలేరు ఆ ఫేస్ అంతా డ్యామేజ్ అయిపోతా ఉంటంది ఇక నాట్ బ్యాడ్ నాట్ బ్యాడ రా
ఆ పిల్లలు ఏం చేస్తున్నారు
ఏం లేదు కాలీదల టీవీ చూస్తున్నారు
ఆహా ఫోన్కులు చేసుకుంటున్నారు ఇద్దరు నువ్వే చె చపిస్తున్నా
చేస్తానార
ఓకే వెరీ గుడ్ మచ్
ఉ అవును
బాగా ఇచ్చార కొన్నైతు చర హ బక్స్
లేదురా లైట్ గానే ఇస్తారు చిన్నపిల్లలే కదా కొంచెం
అవును కొన్ని స్కూళ్ల్లో అట్లే ఏం చూడరు అక్క ఫుల్లుకి ఇచ్చేస్తున్నారు
అవును
వాళ్ళకి హాలిడేస్ మొత్తం ఇ చేసుకోవడానికి సరిపోతాయి
ఆ
అలా ఉంటుంది హ
ఇంకేంట
చెప్పాలక్క ఈ సమ్మర్ కి నేను మొన్న బయటికి వెళ్లి వస్తే అబ్బా ఫేస్ బాడీ అంతా హీట్ ఎక్కువే మస్తు నొ మంట అక్క ఫేస్ అంతా
డస్ట్ డస్ట్ డస్ట్ ఉంటది కదరా బయట అరి
అవునవునువు దాని వల్లనా నతి ఎండ వల్లనా ఆ
ఎండగ కూడా అట్లనే అవుతుది కొంచెం ఐస్ క్యూబ్స్ పెట్టి మనం వాష్ చేసినట్టుగా మసాజ్ చేయరా
అంటె, అంటే రోజు రబ్ చేయాలా అక్క లేక్పోతే వీక్ క్లి ట్వైస
ఆ లేదు అక్క. ఆ బయటికెళ్ళి వచ్చినప్పుడు చేస్తే మరి మంచిది.
ఓకే
ఉమ్ ఒక అట్లాగా వీక్లీ ఒక టూ టైమ్స్, త్రీ టైమ్స్ అట్లాగా శనగ పిండి తోటి రబ్ చేసుకోవడం.
ఆ
ఈ టమాటా తోటి. షుగరు టమాటా కలిపి అట్
షుగర్ టమాటా మంచిదా అక్క ఫేస్ కి
చ్చిదెరా
ఆహా
పని చేస్తది మంచిగే ఉంటది. ఎండ దెబ్బ కొంచం మనం తట్టుకోలేం కదా ఇది మస్త్ హీట్ ఉంటది మళ్ళీ ఉమ్